ఇంకా ఎలా ఉన్నారు? ఆ బాగున్నాం ఏం చేస్ తున్నారు
ఆ మల్లొచ్చింది కిందే ఉంది అంటే ఇప్పుడే వెళ్ళింది
ఆ ఇనిపిస్తుందా ఉమ్ ఆ ఇనిపిస్తుంది.
భోజనం అయిందా అండి, ఆ అయిందండి మీది?
ఏం తిన్నారు?
ఆ నేను ఆ దాల్ రైసు మళ్ళీ పప్పు
ఉమ్ మీ మామ పీజీలో చెట్ ని పెట్టింటే ఫుల్ కడుపునిండా చట్నీ అన్నం మజ్జిగా తాగా
ఏం చట్నీ పెట్టారండి?
టమోటా చట్నీ అని కొంచెం టమో టాలు వెల్లుల్లి లు తిరువాత పెట్టి అంత బా మంచిగా చేసినారు ఈ రోజు, పుల్ల పుల్లగా మాది చపాతి చేయలేదు గ్యాస్ లేదు కదండి, చపాతి ఇంకట్ ఆ రైస్ కి పెట్ టరు బానే ఉండ ఆ నేను మా ఫ్రెండ్స్ అందరు కలిస్ తినేస్తాం ఇంకా
ఏదో లేరా అలా ఇప్పుడు గ్యాస్ సే కదా ఏదో ఒకట అడ్
ఆ అంతే ఇంకేం చేస్తాం చెప్పు, ఈ టీ వీ తో ఇంకే మన్ మడ్డము పీ జీ వాళ్ళు ది తప్పు కాదు మన్ది మన్ది తప్పు కాదు. ఉమ్ ఏదో ఇంక పోతుందంటే పోతుంది అంతే
ఉహు ఎలా అయ్యింది హౌస్ ఒటి
మీరేం చేస్తుంట్రి
నేను ఒక్క కపులీ ఫ్రెండ్లీ అని చెప్పి మూవీ చూస్తున్నా
హీరో ఎవరో?
హీరో పేరు నాకు సరిగ్గా గుర్తులే.
ఆ
ఆ అంటే తను తీసాడు ఆల్రెడీ కొన్ని ఫ్రే ఫ్రెండ్ క్యారెక్టర్స్ అంట హీరోయిన్ కొత్త అదేర కొంచెం, మూవీ చానా బాగుంది.
తెలుగు మూవీ నా
తెలుగు మూవీనే
ఆ మట్లయితే మేము రే చూడలేదు బట్ ఇదిన్నం హెడ్దదబ్బాదే అబ్బ టైటల్ పేరిన్న కపల్ స్టోరి అని అంతె
ఆ ప్రభాస్ అంతా ఇంటర్ చేస్తుంటరు కదా రీసెంట్ గోన్ అంతా
ఆ విదయ అని ఇన్నాను కానీదే స్టోరీ అని ఏమేం లేదు సినిమా అంతా అయిపోయినా జస్ట్ స్టార్ట్ చేసావా
లేదు లే అయిపోయిందండి ఆల్మోస్ట్ ఇంకా ఒక టెన్ పర్సెంట్ ఉంద
అంతేనా నాకు ఆ టెన్ పర్సెంట్ స్టోరీ చెప్పగలరా అవుట్లైన్
హ షూర్ షూర్ ఏం లేదండి ఫస్ట్ ఒక ఒక ఫ్యామిలీ ఉం ఉంటుంది దాంట్లో ఒక పెద్ద కొడుకు చిన్న కొడుకు ఉంటరు చిన్న పెద్ద కొడుకు వచ్చి వెల్ సెటడ్ ఆర్ ఈ కోట్ మ్యారేజెడ్ అంతా అయింది
ఆ
చిన్న కొడుకు వెళ్ల్ ఇంటీరియర్ డిజైనర్
ఓకే ఆ
జిప్లో ఉంటాడు
హు
తన జాబ్స్ కి ఇంకా సెర్చ్ చేస్తూ ఉంటడు జాబ్స్ ఏవి ఫైండ్ చేయలేకపోతున్నాడు ఇంటీరియర్ అంటే కొంచం ఇష్టం కదండి ఆ అ లైన్లో పార్ట్ టైమ్ జాబ్స్ అలా చేసుకుంటుంటారు ఇంకా ఫ్యామిలీలో లైక్ నార్మల్గా వాళ్ళ ఫాదర్ అంతా
ఆ
తిడుదున్ట్రి ఎప్పుడు పనికెళ్ళవు అదుకొని బొమ్మలతో పట్టుకు అంటే డిజైన్లు పట్టుకుంటవు టి రాదు అని చెప్పి తిడుతూ ఉంటడు
ఆ
మీడు కూడా అలా చెప్పది నువ్వు ఇంకా టూ ఇయర్స్ అయినా సెటిల్ అవ్వవు ఆ ఇంట్లో ప్రజల్ చేస్తున్నారుారు అవ్వదు అని చెప్పి ఇంకా బ్రేకప్ చెప్పి
ఆ
అందు వీడి కూడా కొంచం అంటే వాడు అంత సీరియస్గా ఉండదు అనుకో లవ్ ల్లో చెప్పాలంటే అమ్మాయితో
ఆ
ఇంకా ఇలా కాదు అని చెప్పి ఇంకా చెన్నై లో ఒక ఇంటర్న్షిప్ ఇంటర్న్షిప్ ఆన్లైన్ ద్వారా అప్లై చేస్తే ఇంటర్న్షిప్ అప్రూవ్ అయింది చెన్నైకి వెళ్ళిపోయా అక్కడి వెళ్ళి ఇ నార్మల్ ఇంకా అపార్ట్మెంట్ అలా ఉంటాను గా అక్కడ తీసుకొని ఇంకా అక్కడ సర్వ్ చేస్తూ ఉండ్రీ
ఆహా
ఆ ఆ బండి రెం ఇయ్యడ
ఆ ఆ
ఆ ఆ జాబ్లో లైక్ ఇంకా అది సెట్ అవ్వధని చెప్పి ఇదోక పార్ట్నర్ జాబ్ పార్ట్నర్షిప్
పార్ట్ టైమ్ జాబ్ లాగ హలో హలో
హలో లేదు నాకు న న మీకునిపిస్తుంది
ఆ ఇప్పుడో
ఆ ఆ ఇదొక ఒకక్క సైడ్ అయితే ఇంకొక సైడ్ అయితే ఒక అమ్మాయి ఉంట ఉంటుంది అమ్మాయి తం గిచ్చుకొని గ్రాడ్యూయేషన్ గ్రాడ్యుయేషన్ అంతా
ఆ
ఇంకా ఇక్కడ జాబ్స్ సర్చింగ్ కోసం వచ్చింటుంది చెన్నైకి సేమ్ తను ఇలా పీజీ హాస్టల్ లో అలా స్టే చేసుకుని ఇంకా ఏమింటె నీ కొన్ని రిజెక్ట్ అయినాయి కొన్ని అప్రూవ్ అవ్వలేదు హ్మ్ అలా చెప్తే ఒకస ఒక రోజైతే అయితే ఇంకా ఈ అమ్మాయి ఒక హోలా అబ్బాయిలో ఈ అబ్బాయి అలా వర్క్ చేస్తుండే కదా
అ
ఇంకా ఈ అబ్బాయి అంటే ఒక రోజు కాల్ లో ఇల పిక్ చేస్తుంటుంటే ఇంకా ఈ అబ్బాయి దొరిక ఆ రోజు రైల్ కి ఒకసారి వెళ్లి వదిలేసి ఓచ్చారు
అ
మళ్లీ ఇంకొకసారి రైడ్ బుక్ చేస్తే అదే రో దు క్యాన్సల్ అంతే ఇ సై ఇంక ప్రెషర్ వస్తుండే దానికి పెళ్లి చేసుకోవాలి అని చెప్పి ఇంక ప్రెసర్ క్యాన్సల్ చేయడానికి ఇంకొక జాబ్ వచ్చిందని చెప్పి తను అబద్ధం చెప్పి మల్లి ఇంకొక రైల్ బుక్ చేసుకు ఈ అ అబ్బాయి వచ్చాడు మళ్లీ పిక్ చేసుకొని వెళ్ళి హాస్టల్ దేగ క సీట్స్ ఖాళీ అయినాయి ఆల్రెడీ ఒకరు వచ్చి ఫిల్ ఉన్నారు అని చెప్పారు ఇంకా ఫుల్ సర్చ్ చేశారు టూ డేస్ అంత సర్చ్ చేసురు దొరకలే ఇది ను ఇంకా ఈ అబ్బాయి కూడా ఫైనాన్షియల్ కు కొంచెం కష్టంలో ఉ ఆ మళ్ళీ ఇంకా అతను ఏం చేశాడంటే ఇంక మీక బదరం లేకుంటే నాతో రూమ్ షేర్ చేసుకోవచ్చు నన్ను మార్నింగ్ ఇంకా నై నైట్ షిప్ అంత ఇక్కడే ఉంట జస్ట్ నే ఫ్రెష్ అయి రాడం కోసమే నేను ఆ రూమ్ వాడుతున్న ఇఫ్ ఈ డోంట్ మై యూ కెన్ యూజు అని చెప్పి తన చెప్తాడు అమ్మాయి ఫస్ట్ లో నమ్మదు అంటే ఎలా నమ్ముతరండి ఒక
ఆ కోబనా ఆ అది కరెక్ట్ అ
కాలే యూ కెన్ ట్రస్ట్ మీ ఇలా కవుసుంటే నమ్మండి ఆమె అయితే నేను ఒక రోజు ఉంటే నాకు కంఫర్ట్ ఉంటానే ఉంట లేకుంటే ఉండను అని చెప్పింది
ఆ సరే అని చెప్పి ఇంక వాళ్ళ ఇంటికి వెళ్తారు ఇంటి సే ఇంక నార్మల్ బ్యాచులర్ అపార్ట్మెంట్స్ ఎలా ఉంటదో తెలుసు అంతేగదండి ఆ అబ్బాయి వచ్చి టెర్రస్ పైన పనుకుంటుండే ఈవెన్ ఆ అమ్మాయిలు లేకుని వదిలినాకా టెర్రస్ పైన పోయి పనుకుంటుండే తన పాస్ట్ ఇక్కడ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ డిప్రెషన్ ఏక్కో సైడ్ జాబ్ రాలేదు
ప్రాబ్లమ్స్ తో తను సఫర్ అయితుండే టెర్రస్ పైన పో కుంటుండే ఆ అమ్మాయి ఇంట్లో పనుకుంటుండే ఒక్క రోజు ఇలా నే అమ్మాయి అడిగింది ఏం చేస్తున్నవు నువ్వు ఎందుకు ఈ జాబ్ చేస్తున్నవు చూస్తే వెల్ ఎడ్యుకేటెడ్ కనిపిస్తున్నావు అంటే తను అప్పుడు చెప్తాడు నాకు ఇలా ఇంటీరియర్ డిజైనర్ ఓ అంటే ఇంట్రెస్ట్ ఉంది ఇట్స్ మై ఫ్యాషన్ బట్ జాబ్స్ లేదు సరైన ఆపర్చునిటీ లేవు అని అవునా చేసిన కొన్ని ప్రాజెక్ట్స్ అంటే ఆ ఆమె ఒక ప్రో కొన్ని ప్రాజెక్ట్స్ అ చేసిందే కదా అంత కొన్ని లైక్ డిజైన్లంతా వాళ్ళ కబోర్డ్ లో పెట్టింటారు ఆ ఇంట్లో
ఓకే ఆ
చూసి అవునా మీద ఇలా స్టార్ట్ చేశారా ఇలా కాదు అని చెప్పి ఇంక ఒక గు లో ఒక ఆ ఒక నార్మల్ కు ఒక కంపెనీ ఓపెన్ చ ఒక కంపెనీ పేర్ చేసి గూగుల్ లో దానికి ఎగ్జాక్ లోకేషన్ పెట్టి వీళ్ళు కంపెనీ మారి ఓపెన్ చేస్తారు
ఓకే
ఇప్పుడు కొన్ని యూట్లకి రేటింగ్ ఇస్తే లే కలర్స్ స్ప్రెడ్ అయితుంటుంది స్ప్రెడ్ అయితూ ఉంటుంది కదండి ఈవన్ సేక్ అయిన కొంచెం స్ప్రెడ్ అయితుంది కదా అవేర్నెస్ గురించి అల వంచుతా ఆ తను క్రియేట్ చేసి గూగుల్లో దానికి ఒక లొకేషన్ పెట్టి ఆ ఇల ఫ్రెండ్స్ తో అంతా కొంచెం రేటింగ్ అంతా తెప్పించుకుంటుంది దానికి
ఆ
అలా తప్పించుకుంటే ఇంకా వాళ్ళకు ఒక ఆపర్చునిటీ వస్తుంది
ఆ
ఒక ఆపర్చని వంది అ చూస్తే చ కింద ఒక కబోర్డ్ మరీ చేయడం అన అంత చిన్నది వస్తుంది
ఆ
వాళ్ళు ఫీల్ అవుతారు ఏంటప్ప ఎంత కష్టపడి ఫస్ట్ ఆర్డర్ ఎంత చిన్నగా వచ్చింది అని
ఆ
ఆ పర్లట్ లేదు చిన్నదైనా కూడా అప్పుడు అట్లీస్ట్ ఈ ఆపర్చునిటీ అయినా ఉంటుండదు ఇప్పుడు అట్లీస్ట్ ఈ ఆపర్చ ఉంది కదా చెప్ప
ఆ
ఇంకా కంటిన్యూ చేస్తారు తిరిగ దాని వల్ల మళ్ళ పెద్ద ఆపర్చునిటీ వచ్చింది ఇంకా ఇద్దరు మంచిగా ఇచ్చేస్తుంటే ఇంకా ఇద్దరు లవ లో పడ్తు ఇంకా లివింగ్ టూ రిలేషన్షిప్ లో ఉన్నారు వాళ్ళిద్దరు ఇ ఓకే ఇంట్లో ఇక్కడ వాళ్ళ అమ్మాయి వాళ్ళ సాాంత సైడ్ని ఇంకా ఫుల్ ప్రెషర్ వస్తుంటయి ఇంకా జాబ్ అన్ని రూస్త అంటే ఈమె ఇంకా సర్చింగ్ లోనే ఉ ే ఇంకా ఈ అబ్బాయి కొంచెం సెటిల్ అయ్యాక ఇంకా ఎబ్బయి పో జాబ్కి షఫ్ట్ అయ్యాడు షిఫ్ట్ అయింది ఆ ఇంకా వాళ్ళకి ఫ్యామిలీ సైడ్ ఇంకా ప్రజలు వస్తుండే ఒకసారి మ ఇంకా వాళ్ళ డాడీ వీళ్ళిద్దరు ఏదో కొట్టాడుకు ఉంటారు ఆమె తళ్లింటుంది ఎప్పుడును డ్రాప్ చేయచ్చు కదా ఎప్పుడు నేనే రైడ్ బుక్ చేసుకోవాలి అంటే నాకు ప నాకు కొంచెం బిజీ ఉంది చెప్పి కొంచెం ఇప్పుడు మధ్య మిస్ాన్వస్డి ఆ మళ్ళీ ఆ గొడవయ ఇంకా ల్లో వచ్చే ఇద్దరు రూమ్ సపరేట్ సపరేట్ వచ్చేస్తారు అప్పుడు ఇంకా వాళ్ళబ్ ఈ అబ్బాయి వాళ్ళమ్మ కాల్ చేస్త ఇలా కొంచెం వాళ్ళ వాళ్ళన్న వైఫ్ కి కొంచెం పిల్లలు పుట్ట ప్రోబ్లమ్ ఉ
ఓకే
లో ఐవఎఫ్ చేయిసుకుంటాము చూపించుకుంటాము వస్తాము అన్నారు మళ్ళీ అమ్మాయి సైడ్ ఇంకాను ఇంకా నీక అక్కడే ఒక అబ్బాయి చూసాము తన అక్కడే సాఫ్ట్వేర్ వర్క్ చేస్తున్నారు బైటి పనిి అక్కడే కలుస్తున్నాము మేము వస్తాము ఎక్కడ నీ ఫ్లాట్ అంటే నువ్వు ఎక్కడ హాస్టల్ నుండి చెప్పుకోవచ్చ చెప్తారు
అ
ఇంకా ఇద్దరు ఒకేసారి ఇంకా వస్తామని చెప్ అతే ఇంకా వీళ్ళిద్దరికి లైక్ ఎక్కడికి వెళ్ళాలనో తెలీదు ఆ మేమళ్ళీ వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడి ఆ ఏదో కార్యం చేసి ఉంటుంది
ఆ
ఆ వాళ్ళ ఉమ్ మరిచ్చి వాళ్ళ ఇంట్లో తెలుస్తుందండి
ఆ
మరి తెలిసి ఇంకా కొంచెం కొట్లాడాల అవుతుంది
ఆ
మళ్ళీ లాస్ట్ కి కలిసిపోదు కలిసిపోతారు నార్మల్ చటూడే బట్ కొంచెం బాగుందం
బాన్ అంటే చూడొచ్చు అన్నమాట అందరు ఊ బా ంది స్టోరీ నేను చూస ను ఒకసారి డైరెక్ట్ గ అయితే
ఆ చూడండి సరే ఊమ్ సరే బాయ్ బాయ్